హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుంద హలో వినబడుతుందా మీకు
వినబడుతుంది ఏం చేస్తున్నారు
ఆ ఇదే అక్కడే కొంచెం బయటికి ఎళ్ళేసి వచ్చాము ఏంటి
ఏం లేదండి ఖాళీ
మ్మ్ హు చేయనా వద్దు మేడం
ఎం కర్రీ
మాది బెండకాయ అండి మీది
మాది ఈరోజు చికెన్ కర్రీ అండి
అవునా డబుల్ బెడ్ బైట్ కలార అ మీరు య హలో వాయిస్ ఏం వినిపించట్లేదండి హలో ఓ ఓ